బావునవక్క
బాగున్నర బాగున్నవా
ఆ ఏం చేతున్నవ్
ఏమ్లేదు ఉత్తిగానే పడుకున్న తిన్నావా నువెంచేస్తున్నావ్
నేను కూడా తిన్నా ఊరికనే పడుకున్నా టీవీ చూతున్న
ఏం సిన్మా
ఆ
ఏం సినిమా చూస్తున్నవ్
యూట్యూబ్ ఏదో పనికిరాని సినిమా
ఆహా
హ్మ్
ఎట్టేటయింది అయింది నిన్న పూజలు
హ్మ్ మంచిన్నె అయిందక్క
మీ ఫ్రెండ్ ని తీస్కొన్ పొయ్నవ
తీసుకపోలే తను కాలేజ్ అడ్మిషన్ కోసం వచ్చింది ఆ పంజాగుట్ లో
ఆహ ఏదో జామ్ ఆ నాన్నమ్మ అన్నది ఆళ్ళ ఫ్రెండ్ పోయిందన్ జెప్పింది
ఆ వుంది దిలీషుక్నగర్ లొ ఆళ పిన్ని వాలుంటే ఆడుంది మధ్యాహ్నం లోప్ ప్ వస్తాన్నది షాపింగ్ చేస్కొని
ఈ రోజా
ఉమ్ వస్తది ఈ రోజు మధ్యాహ్నం
ఉహ్మ్ హు
హ్మ్ ఏం చెతుర్రు పెద్దోడు చిన్నోడు
ఇగొ పెద్దోడు నా మీద ఎక్కి కూస్సుండు చిన్నోడేమో ఇగ అట్లా పండుకున్డు నాయనమ్మ ఉయ్యాలపుతా ఉంది వాడ్ లేస్తుంటే
హ
పెద్దమ్మేమో కిందికి పోయింది పొరక తేడానికి
ఆహా ఏం కూర వండింది పెద్దమ్మా
గోగర్కాయ్ మీరేం కూర చేసిర్రు
నిన్ననే చాలా అన్నం వండినక్క అన్నం కూర యిగ అది నిన్న ఎవ్వరు తిన్లే అట్లనే ఉంది ఇగ అదే దిన్నం కాకరకాయ
ఊ పూజకు పోయేటోల్లు అట్లనే వండుకుంటార ఒకరు మందం వండాలి పోవాలి ఎప్పుడు వస్తామో ఏమో అని అనుకో
నాన్నేమన్నాడంటే అంటే మనం పొద్దున్నే తిని పోదాము మధ్యాహ్నం సాయంత్రం నాయనమోలు తింటారు ఎట్లాగో అని అన్నాడు నాయనమ్మ తిన్లే పొద్దున ఒక్కసారి తిన్నదంతే ఇంక తిన్లే వాళ్ళు తింటే ఇక అయిపోయి ఇక మాఅంటే ఒక ఒక ఒక్కళ మందం మిగిలేదేమోగాని వాళ్ళ దిలే ఎవరు తిలే అట్లే ఉండిపోయింది అది
ఆ పులిహోర చేయపోనావు మరి
కర్రీ ఆహా ఏం కరాబు గాలే పొద్దునికి నాన్న నాయనమ్మదిన్నారు అయిపోయింది ఇంకా నేను మళ్ళీ వండిన ఇంకా నాకు నాకు లేదని మళ్ళీ వండి తిన్నా ఉంది అన్నం కూర కూడా అదే ఉంది కాకరకాయ
మంచిగా ఇయ్యాల పనిలేదనమాట
ఎందుకులేదు ఆ ఈ ఈ సెల్ఫలు హాల్లో ఉన్నాయి అంత సెల్ఫలో ఉన్నాయి తీసేసి ఓ పక్క బ్యాగ్లో వేసేసి పేపర్ పెట్టి సర్దినా నీట్గా
అరే మేము పోయినా ఇంట్లో సెల్ఫీలు ఉన్నాయి గానీ అయిదేనికి పనికిరానట్టు ఉన్నాయిరా
ఆ అల్ తిక్కలు తిక్కలు కట్టిచ్చిరు అసలు ఎందుకు బనికి రావు ఆ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్ అయితే సగం ఒకటైతే జానడంతే నాలుగేళ్ల మందమే ఉంది ఒక సెల్ఫ్ అల్లా ఏం పెట్టడానికి లేదు
ఏ నేను బుడ్డిగా అన్నా డాయర్లు అల్ల సొక్కాలు పెట్నా
బావ చొక్కాల్ బే పడతయో ఆడ
ఉ
ఇంకా అ అవతల రూమ్లో కూడా పెట్టిస్తే అయిపోతుంది సెల్ఫ్
ఆ దీనికే వాలే అసలు మా సక్క పెటినే పెట్టియలే అవతలేమి పెట్టిస్తారు కిచెన్ లో ఒక్కటే కొద్ది మంచిగా ఉన్నాయి అంతే ఆ
మనం మాత్రం తడి గలే వేసి
అర్ధంగాలే
టీవీ పెట్టేది ఉందిగా హాల్లో టీవీ పెట్టే ప్లేసు
ఆ
అది అసలు టీవీ పెట్టడానికి కాదు వాళ్ళు ఆ దాంట్లో ఒక ఇంకొకటి మధ్యలో ఇట్లా కట్ డిజైన్ లాగా పెట్టిరు నాన్న సుత్తి తీసుకొని ఇట్లా అనగానేగ టప్పుక్కున పగిలిపోయింది అది
అయ్యో అయిన అన్ని తీపిస్తాదంట ఆ సెల్ఫ్లన్ని తీపిచ్చి మొత్తం నీట్ చేయించి క్లీన్ చే మొత్తం ఇలా కొత్త సెల్పులు పోయించుకోని టైల్స్ ఏపిచ్చుకుంటదంటా
ఎప్పుడు పోతారంట వాళ్ళు అళ్ళకి
ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలో అన్నారు
అప్పటికి మీరు మళ్ళా ఖాళీ చేయాలిగా
ఆ వేయాలగా వీళ్ళ ముందన్నే కొంతమంది ఉంటే బాబాయి కాన్నుంచి మేమే తీసుకుందాం అబట్ ఇప్పుడు కావాలంటుండి ఇల్లు కావాలి నాకు అది కావాలి ఇది కావాలని మాట్లాడుతుండు వాయిస్ ఇనిపిస్తలేదురా డోరెస్కో హలో
ఆ మాట్లాడండి అక్క
మాట్లాడే వాయిస్ ఇనిపిస్త లేదు డో డోరేస్కో
ఒక నిమిషం హ
స్ట్రక్ అయితునట్టుంది
ఇప్పుడు ఇనిపిస్తుందా
ఊ అమోస్తే ఇప్పుడు కాదంటున్న నిన్న సదబా బాబాయి వాళ్ళింటికి ఎవరో వచ్చిరంట కదా వాళ నాగా లచ్చమ్మ తీసుకొని వచ్చిందంట అమ్ముతారని తీసుకు తీసుకొచ్చిందంట
అవునా
నయినమ్మన్నది ఆమేమో
క సినవ అ ఆ పిళది అ పి రళ్లు మన సైడ్ వాళ్ళే అంట నాన్నకు తేలిసినోల్లె అంట
ఆ
అయితే బోనాలప్పుడు నేను వస్తా బోనాలకి ఆ పది రోజులు నువ్వు ఎక్కడైనా ఉండు నేను బోనం పె ట్టి వెళ్ళిపోతా ఆ పది రోజుల దాకా మీరు వేరే ఎక్కడైనా ఉండండి అని అంటుందంట
అట్లా ఏట్లు ఉంటారు
అట్ల ఎట్లా ఉంటది అక్క అసలు అది ఇది ఏ కదా ఏ ప్రకారంగా క కరెక్టసలు
చిన్నగా మాట్లాడు
ఆ పది రోజులంటే ఆమె వచ్చి వాళ్ళ ఇంట్లో బోనం పెట్టుకొని ఆ పది రోజులు అలా ఆ నాగలక్ష్మి పిన్నోళ్లింట్లనో ఏన్నోకాడుండాలి కానీ వాళ్ళ రెంట్ కుండేవం కరక్ట్లాదుగా
ఆ అసలియకుండా ఉండాల్సింది మన ఎట్లాంట బోనాల పండగకి గానీ అన్ని పండుగ ఏ పండగలు అయిపోయినంక ఇయాల్సింది
ఆ తిక్కల వ్యవహారాలన్నీ
ఆమె ఉండే బోనం ఆ బోనం అంటే ఆ ఒక్క రోజొచ్చి బోనం పెట్టుకొని వెళ్ళిపోతా ఆ రోజు ఒక్క రోజు నిద్ర చేసుకొని అయినా వాళ్ళు ఆ ఒక్క రోజు అయినా ఎటు పోవాలే
ఒక్క రోజు అని కాదు పది రోజుల వరకు నువ్వు ఎక్కడైనా ఉండు అంటే వాళ్ళు ఇబ్బందులు ఉండే కదా ఇల్లు వాకిలన్నీ వదిలేసి వచ్చింది ఏడుకని పోతారు వాళ్ళు ఇంటికి ఆళ్ల ఊరి పోయేది కూడా వాళ్ళు ఇప్పుడు పోరు మేము బోము ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి అప్పులు ఉన్నాయి మేము బోమ్ అని ఆల్లోచ్చిరంట
ఎంతేశిర్రు ఎంతంటా రెంటు.
ఏమో అక్క అడగలేదు రెంట్ ఎంతే
మూడు వేల ఐదు వందలేమో అన్నది అంటే ఒక రూమ్ ఉంచుకుందంటా.
ఆ ఆ బాబాయేమో అది కాలీ జేయమను మనం హైదరాబాద్ పోదాం, మనం హైదబాద్లో ఉండాలి ఇడ ఉండొద్దు ఆడికే పోదామని ఆబాబాయి అంటా. ఆ పిన్నేమో హైదరాబాద్ లేదు ఏం లేదు నేను రాను ఇన్నే ఉంటా అని ఆ పిన్ని అంటా.
ఏమో మారినట్టు ఉంది కదా అదిగా మొన్నా బుడ్డిగానికి డ్రెస్ తెచ్చిండు చిన్నోనికి.
అంత లేదు అక్కడ.
ఏమో
వాతావరణంలో ఈ రోజు మబ్బుబ ట్టింది, రేపు ఈ పొద్దున మబ్బు పట్టింది సాయంత్రం ఎండగొట్టింది అనంగనే ఇగ ఎండ కొడతదని నమ్ముతవా అక్క.
అది కూడా కరెక్టేలే కానీ ఏమో మొన్న అందరిని పిలిశిండు మందిని.
హ్ వచ్చిళ్ళా ఇరవై ఒకటికి.
వాళ్ళ ఇండ్లల్లకు పోయేటప్పుడు అందరినీ పిలిశిండు మళ్ళా ఇరవై ఒకటి చేస్తున్నాం అంటే వచ్చిండు.
హ్
అది కూడా తెలుసుకో
ఆళ్ళు ఎప్పుడు కలుస్తరో ఎప్పుడు బు బుద్ధి మార్తదో మనకి తెలివదిలే.
ఉ
ఎప్పుడెలా ప్రవర్తిస్తరో మనకు తెలివిలే అక్కా అంటున్నా.
అదేలే
ఇంకా అక్క ఎం చేస్తుర్రు?
ఇగో ఈమె బుడ్డామే డైపర్ తోని ఆట ఆడుతుంది ఏదో ఒక ఒక్కకాడ ఉంటలేదు ఆగం ఆగంగా చేస్తుంది ఆ ఫుల్లు జున్నూ ఏయి మొహానికెయ్ తాతమ్మ మొహానికి ఏసి కొట్టు ఎదన్నా దుమ్ముంటే పో ద్ది మొహం మీద.
ఉహ్
అవును ఆగమాగం అంగడి చేస్తుంది.
ఆ ఇల్లు పీకి పందరి ఎత్తది, పందిర్ పీకి గుడిసేత్తది.
ఆ అబ్బ నేను బయటికి వచ్చినా మళ్ళ బయటకి వచ్చిందిరా. నా ఎనకంగనే బయట ఊకుతుంది కొత్త పోరక తోటి.
బట్టలు ఆరేస్తుంది, ఊ నీకెంది అక్క పని తగ్గిపోయింది.
ఆ ఇల్లు ఊకుతది, బట్టలు ఆరేస్తది రెండు రోజు అయితే సింక అంత సిం ఆ సింక్ అందదులే కానీ బాల్కనీలో ఏసుకొని అంట్లు తోముతది ఇగ. నాకేంద్రా ఇంగా కాలుమీద ఏ కాలుమీద ఏ కాలు ఎసుకోవాల్నో అర్ధం కాట్లేదు.
హ
ఉహ్ మంచి
ఈ పెద్దమ్మ కూడా పని తప్పించింది.
హ్మ్
పెద్దమ్మ కష్టాలు తీరినాయి గా మనవరాలు పెద్దగా అయితే ఇక అన్ని పనులు చెత్తాది కుసోనీ
ఆ
హ్మ్ బెదురుతుందిగా అని
నిన్న మొదలు నిన్న ఈ టైంకి ఎండ కొడుతుంది
కళ్లు బైర్లు కమ్ముతున్నయి బయటకి ఎక్కడికైన పోదామన్న పెద్దమ్మ కాళ్ళు ఇరగ కొట్టేటట్టుంది నన్ను
అట జుడకు తలకాయ నొస్తాది బలే ఉంది
అమ్మో చిన్నోడు ఆ అంటుండు
యాడికి అవ్వ పోయేది
చిన్నోడు ఆ
మరి ఎప్పుడు ఎండ పడుతుందో తెలిద్ ఎప్పుడు ఎండ పడుతుందో తెలియద్ ఎప్పుడు వాన పడుతుందో తెలియద్
ఆ ఊకో ఊపూతుంది మమ్మీ చూడు మమ్మీ చూడు అంటుంది
కష్టపడి ఊపుతుండే మరి నువ్వు ప్రోత్సహించాలి గాని ఊకో అంటె ఊరికనే అయిపోతాద
ఆ ఎదురింటోళ్ళ చెప్పుల స్టాండ్ ఊపుతుంది ఏం ఊపుతుంద ఆమె
హ్మ్ తి బాయ్
ఏ పాలు
మ బాయ్ అవునా